హలో గుడ్ ఈవినింగ్ మేడమ్
బావుందా అండి
ఆ బాగున్నాను మేడమ్ మీరు బాగున్నారా
ఊ నేన్ కూడా బానండి ఏం చేస్తున్నారు
ఏం లేదు మేడం ఉలాగనే కూర్చున్నాను బట చల్లటి గాలి వస్తుంటె కూర్చున్నాను మేడం
ఓకే మీదగ్గర గాలేస్తుందా
అవును మేడమ్ మధిక్కు గాలేస్తుంది ఈ ప్రశ్
ఊ మాకు ఇప్పుడే అండి ఒక టూ మినిట్స్ అండి వర్షం స్టార్ట్ అయ్
ఉప్పుడ్ వర్షం వచ్చిందా అండి
ఆ వస్తుందండి మస్తు పడుతుంది వర్షం చల్లేస్తుందని రూమ్ రూమ్ లోపల ఉన్న నేను
ఊ ఉ మాదకే ఇప్పుడు వర్షం లేదు మేడం ఇయల మొత్తం మబ్బుమబ్బు ఉండే కొంచెం మధ్యాహ్ండి కొంచెం ఎండ ఎండ
స్తుంది వర్షం అన్ని ప్లేస్ల పడతలేవన్ట
ఊ మా దగ్గర కొంచం ఇప్పుడు ఎండ ఎండనే ఉనాయీ మేడమ్
ఊహు ఇక్కడయితే ఎండలేదు ఏం లేదండి త్రీ డేస్ నుంచయితే ఒకటె చలేస్తుంది బట్లుఉతుకున్న గూడ అరుతలేవు
ఉహ్
ఉ ఫ్యాన్ స్లోగా పెట్ట చాలా అంటే చాలా స్లో పెట్ట నకూడ చలైతుంది మరి ఫ్యాన్ అఫ్ చేసి దోమలు కుడతాయి ఉడుకబోస్తది
అవును మేడం ఇప్పుడు వర్షకాలం అదే ఉంటాయి దోమలు ఎక్కువ ఉంటాయి ఫ్యాన్ లేకు ఉంటెమో ఎట్లా అనిపిస్తది కానీతో మళ్ళీ దోమలెక్వ ఉంటాయి ఇప్
మాకు అదిగాక ఈ రూమ్ కొంచెం హీట్ అండి ఇల అంటే మా హాస్టల్ లో రూమ్ లోపల ఇంకొక రూమ్ ఉంది ఆ రూమ్ లో మేము ఉన్నం
ఊ అహ్ హ్యూమ్
మే
హలో హలో మేడమ్
న్
ఇంకా చెప్పండి మేడం మరి ఒటీయి ఏమైనా తాగారా మీరు
లేదు నేన్ ఏం తాగాను నాకు బెద్దగా అలవట్లేదు మీరు తాగారా
అవున్ మేడమ్ నేన్ ఇంత మునిపు తాగాను
ఆహా
హు అంతే మేడం ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుందిన్న మొత్తానికి కావును మేడం వర్షం వచ్చేటప్పుడు ఇంకా వేడి వేడి ఏదనా స్నాక్స్ ఉన్నా గాని చాలా ముంమ్ టేస్టీగా అనిపిస్తయ్ ఇంకా
మీరు చేస్తారండి ఏమన్న స్నాక్స్ జనర్రల్ గా
లేదు మేడం నేను చెయను మేడం చేస్తే మా మమ్మీ లెకుంటే మా వైఫ్ మా ఆవిడ కూడా ఎక్కువ తక్కువనే చేస్తాయి కానీ మా తమ్ముడులు లేదా మా మమ్మీ
ఆహా
ఊ నేను చెప్తా తను చెయని చెప్పినా కానీ మా వైఫ్ చెయదు నాకు రాదు వంటలు ఫస్ట్ ఏ మా వైఫ్ ఊ
ఇక్క నుండి ఓకే నేను కూడా ఇట్లా చెప్తా కదా నాతో పడి
ఏ నాకు రాదు నాకు ఎందుకు
యా
నాకు రాదు నేను ఎందుకు చేయాలంటది ఫస్ట్ ఏ
ఆహా చెప్పాలి ఎందుకు ఫస్ట్ ఏ అంత గీవప్ ఇస్తావు ట్రై చేస్ చూడు రాకపోతే ఏం లేదు
ఊ మొన్న అలాగనే చేసింది మేడం బిర్యానీ కూడా చేయాంటే నాకు రాదు నాకు రాదు అన్నది కాని చేసింది టేస్ట్ చాలా బాగా చేసింది
ఎలా ఉండే అండి
చాలా బాగున్నాయి మేడం
అవునా
ఉమ్ భయపడకుండా చేసింది మంచిగా చేసింది భయపడుడేక్ పోనీ ఫస్ట్ ఊ ఉ ఆ ఫస్ట్ టయమాట మేడం ఆల్రెడీ చూసింది ఎన్నోసార్లు చూసింది కానీ ఎప్పుడు చేయలేదు ఆమె ఇగ బలవంతంగ మైన చెయి చెయంటే చేసింది అయినా చాలా బాగా చేసింది మామ్ చేసినప్పుడైతే
అంటే రేపు సో అల భయపడి ఉంటుంది ఇక అంత పెద్ద వంట ఎలా చేయాలి ఎప్పుడు చేయలేదు అన్నట్టు అదే కరెక్ట్ అండి భయం ఉంటది ఇప్పుడు నేను కూడా అంతే
అవు భయం ఉన్నా ఏమైతది మేడం ఇంట్లా కాదు భయం దేనికి ఇంట్లనే మనల్ని మ మన వాళ్లే కదా తినేటి బయట వాల్లకి పెట్టడం లేదు కదా ఏదున్న ఫస్ట్
రీస్ అట్ల ఫెయిల్ అయితే ఏవన అప్పటికప్పుడు ఇన్స్టంట్ గా కొనుక్కోవచ్చు ఇప్పుడంత పెద్ద డిష్ బిర్యాని అన్ న్నారు అది పాడైపోతే మళ్ళీ ఎంత మంది తినాలి కదా
ఏం కాదు మేడమ్ బే వెయిట్ పి విలవడం లేదు కదా ఫస్ట్ అయితే మేం మేం మేబి మా మన ఇంట్లోలే ఉంటాం కదా ఆ చిన్న చిన్న డిషెస్ నేర్చుకోవాలి కదా మెబీ అవి సక్సెస్ అయిన తర్వాత సో నాలు చట్ల చేసినాక సక్సెస్ అయిందంటే తర్వాత ఎప్పుడైనా ఎవరోకలు చుట్టాలు వచ్చినా బందులు వచ్చినా కానీ అప్పుడు ఆమె చేతి వంట కూడా చూపిచచ్చు తినిపియచ్చు కదా
ఊ
మేబీ రావాలి కదా చేస్తది చేసుడు వస్తది గని ఈ భయపడుడు ఎక్కువ వున్నది దానీకి
ఆహా అంటే ఉంటదండి ఎవరికైనా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ చేడికె చేస్తున్నాం కదా మంచిగా ఎందుకండి నాకై ఉంటుందండి నేను కూడా ఏందంటే ఫస్ట్ టైం ఏమైనా చేస్తే ఎవరికై పిలిచి అది సక్సెస్ అవ్వాలి
ఉ
కాకపోతే చేయమన్నమాట అలా
ఊ
అంటే ఫస్ట్ ఫస్ట్ ఏ చెడగొట్టింది అంటే ఇప్పుడు అనుకున్న ఫ్యూచర్ లో అనుకుంటారు ఒకసారి చేసింది తను కాని ఫస్ట్ అప్పుడు చెడిపోయింది తర్వాత బానేచ్చింది అంటే ఇకా కొంపంలో కొంచెం మంచిగా అనిపియదన్నమాట ఫస్ట్ చేయకుండా చేయకుండా చేసినా కూడా బాగా చేసింది ఈ అమ్మాయి అనట్టు అది వేరే ఉంటది
అవున మేము ఫస్ట్ ఆది చేసినం గానీ అన్ని ఎన్నిసార్ల చూసింది కానీ కొత్త రిలేషన్ వుంటే చాలా బాగా చేసారు ఆవిడా
ఆహ
ఇంకా మీరు మీరు చేస్తారా మీరు బిర్యానీ ఏమైనా
ఆ నేను కూడా ఒకసారి చేసానండి
మ్ హుం
నా పెద్దగా నచ్చాలే కానీ మా వోళ్ళకి బా నచ్చింది నాకు పెద్దగా ప్రాసెస్ గుర్తులేదండి బట్ గుర్తున్న కాడికి చెప్తా ఏమి లేదండి అంటే మా వాళ్ళు ఒక కేజీ చికెన్ తీసుకొచ్చారు
అహుమ్ అయితే మీరు పీజీ చదివేందుకు వెళ్ళి మర్చిపోయారా ఏంటి
అంతేన అండి అంటే చాలా గ్యాప్ వచ్చింది అనమాట నియర్లీ టూ మంత్స్ అయితుంది.
ఉహుం చెప్పండి చెప్పండి మరి ప్రాసెసింగ్ చెప్పండి మేడం
ఎందుకండి మీరు నేచుకొని మీ వైఫ్ కి అంటే చెప్
ఏ లేదు లేదు మేడం నేను జస్ట్ మీ మీరు ఎలా చేస్తారు ఏంటి
ఆహా అదే నీ వైఫ్ అంతా మంచి షేఫ్ వండితనం ముంది నిగ నా ట్రిక్స్ ఏం పనికొస్తాయండి
ఉండే లేదు మేడం కే తెలుస్తది కదా మీరు మీరుది మీరు చెప్పింది ఒకసారి నేను ఏం చేస్తానంటు ఒక నోట్లో రాసుకోని ఇప్పుడు మీరు చెప్పింది నేను నెక్స్ట్ సార్ మా వైఫ్ చేయంగా చెప్తా ఇలా కాదు ఇలా చేసింది ఆమె ఇలా కాదు ఇలా అని చెప్త లేకుంటే ఆమె చేసింది మీరు చెప్పింది చేసి ట్రై చేస్తే నచ్చుతదా లేదా చూద్దాం ఒకసారి
అలా అంట
అలాకూడా చూ వ్మ్ అలా కూడా చూడాలిగ మేడం వ్మ్ అప్పుడు ఆమె ఆమె ఎలా ఆలోచిస్తది ఆమె ఆమె రూల్లొ ఆమె చేస్తది. మీరు ఎలా చేస్తారు మీరు చెప్తే దాన్ని బట్టి ఒకసారి చేస్తాం ఓకే అప్పుడుద్దె ఇద్దరు ఇట్లా ఏది ఏది వస్తదో ఏది నచ్చుతుదో అది చేయిద్దాం చేపిద్దాం
అవునా ఓకే ఓకే అండి వ్మ్ నేను ఏంటిదంటే మా మా ఆయన అంటే వన్ కేజీ చికెన్ తీసుకొచ్చారు
వ్మ్
తీసుకొస్తే దన్ని ఫస్ట్ మంచి కడుక్కున్నా వాటర్ లో
ఓకే మేడం
కడుక్కకొని ఫస్ట్ దానికి మ మా ఇదేందో అల్ల అల్ల అల్లం వేల్లి పేస్ట్
వ్మ్
గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకున్నాను ఒక త్రీ ఫోర్ స్పూన్సేస్ అండి దాన్ని ఆ ఫోర్ ఫైవ్ వేసానండి స్పూన్స్ అంటే మనం అల్లం పేస్ట్ ఎంత కలిపితే అందులోంత నీస్ స్మెల్ రాదఅన్నమాట అది కాకుండా బ క్టిరియా ఏమనున్నా కూడా చన్ చనిపోతది అల్లంకి
ఉహుం
అయ్ అద్ అయ్యక మళ్ళీ పసుపుయాల అన్నమాట పసుపు ఆ పసుపును ఇది ఏంటిదంటే యాంటీ బాక్టీరియాల్స్ రైం రాకుండా ఏం స్ప్రెడ్ కాకుండా చేస్తాదఅన్నమాట
పసుప మేడం
ఆ పసుపును అల్లం పేస్ట్ ఇస్తాదండి చికెన్ బాగుంటది ఒక అంటే వన్ డే వన్ డే మొత్తం ఎప్పుడన్న తినచ్చు మీరు నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు తినచ్చు అన్నమాట తొందరగా కంటెర్మేషన్ కావాలి చికన్
ఉహుం
అలా వేసుకుంటే దాంట్లో ఉన్న బ్యాక్ట్ ఇప్పుడు మనం వాటర్లో కడిగినా కూడా కొన్ని బ్యాక్టీస్ పోవు కదా అండి అల్లాం ఫస్ పసుపేసి ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ గా యాక్టిస్తుంది అదివేస్తే అద అయ్యాక ఆ మళ్ళీ ఉప్ ఉప్పు కారం గరం మసాలా పౌడరు ఏసి కలుపుకోవాలి బాగా
మ్
చిగా అండి కలుపుకొని వ వ ఇంకా హెమంటరు ధనియా పౌడర్ వేస్తే ఏయోచ్చు లేకపోతు మీ ఇష్టం ఇందులో వెయ్యను యాక్చువలీ ఇంకా అది బిర్యానీ
కల్పుతరా లేకుంటే నూనె ఎస్
ఆహా వాటర్ కలపనండి అది ఇప్పుడే ఇప్పుడే ఏయ్యాను వాటర్ అవి ఏమి ఏయ్యను ఇంతే ఏస్తా నేను ఏసాక ఆ జస్ట్ ఈ గరం మసాలా పౌడర్ ఆ చికెన్ పౌడర్ బిర్య బిర్యానీ పౌడర్ ఏసి కలుపుకుంటాను కలుపుకున్నాక కొంచెం పెరుగేసాననమాట పెరుగేసి బాగా కలుపుకొని కొంచెం నూనెసి కలుప్ కొని పక్కన పెడతా అంటే అందులో కొంచెం కొత్మీరను పుదీనా కట్ చేసి ఏసేస్తా అన్నమాట ఏసేసి కలుపుకొని పక్కన పెడతా
మ్మ్
పక్కన పెట్టాక కొన్ని ఉల్లిగడ్డలు ఒక ఫైవ్ సిక్స్ ఉల్లిగడ్డలు కట్ జెసి నూనెలో మంచిగా వేయించుకుంటునమ్మాట గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా
ఉమ్
వేయించుకొని పక్కన పెట్టుగాని ఆ వేయించినా ఉల్లిగడలు కొన్ని గుడా చికెన్ మసాల ఏసేసి పెట్టేస్తా ఇగ ఏసకా ఇప్పుడు రైస్ తాలింపు కావాలి కదా
కొన్ని ఏస్తారా దాంట్ల మనం కొన్ని ఏసి కొన్ని ఉంచుతారా మేడం
ఆ కొన్ని ఉంచుతాం కొెన్ని రైస్ మీదకేయ్యాలి కదా మళ్ళీ వేసాన్నమాట అదేసాక మళ్ళీంగా రైస్ ఉండాలి కాబట్టి రైస్ కి ఫస్ట్ ఓక పెద్ద గిన్నె తీసుకొని ఆ ఓక వన్ కేజీ అంటే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ పెడతనండి వన్ కేజి చికన్ కి
మ్
రైస్ కడుక్కకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ కి తాలింపు కావాల్సిన పెద్ద గిన్నె తీసుకుంటాను గిన్నె తీసుకొని అందులో నూనె ఏసి దాల్చిన చెక్క లవంగం కొన్ని యాలకలు బిర్యానీ ఆకు ఆ సాస్ జీర అవి వేసుకుని మంచిగ కలుపుకుంటా ఆ తర్వాత మిరపకాయలు స్తా అందులో
మ్
మిరపకాయ ఏసుకొని ఇక ఉప్పు కొంచెం ఏసి ఇంకా యాడ్జెసింది యాడ్జెసల్లా పెట్లేదు అంతే ఏసాక పక్కన పెట్టెస్ చ్చ అది నీళ్ళు మరిగాక ఆ బియ్యం పక్కన పెట్టిన బియ్యమ అందులోలేేస్తనన్న మాట ఏసేసి ఆ బియ్యం కొంచెం అంటే మొత్ త్తం కుక్ చేయద్దు ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేయాలి రైస్ మొత్తం కుగ్ చేస్తే ఏంటిదంటే మనకు బిర్యానీ మొత్తం మెత్తగైపోద్ది
ఓకే ఓకే మేడం
ఆ అంటే సెవంటీ పర్సెంట్ కుక్ చేసామనుకోండి ఇప్పుడు చికెన్ లో ఆల్రెడీ కలిపి ఒక హాఫెన్ అవర్ పెడు తాం కదా గ్యాస్ మీద సో ఆ హాఫ్ కుక్కర్లో రైస్ ఆ ఆవిరికి కుక్ అయిపోద్ది అనమాట
ఉహు
ఇప్పుడు రైసేసి మొత్తం ఆ చికెన్ మసాలా కలుపుకున్నాము కద మనం చికెన్లో ఎసి మొత్తం లేవలింగ్ చేసి దాని మీదా నుంచి కొంచెం కోత్మీర ఆ కొంచెం ఇది మన పుదీనా కొ ఆ ఈ ఉల్లిగడ్డలు అంటే కట్ జేసుకొని ఫ్రై చేసుకున్నయి
ఉమ్
అది ఏసి పైనుంచి కొంచెం నూనే లేపోతే నెయ్యి ఇట్ల పోసంనమాట పోసేసి దానికి పైన టైట్గా లేదండి ఫుడ్ కలర్ యాక్చువల్లీ అదే స్లో పాయిజన్ అనమాట నేను వాడను అది మా ఇంట్లో వాళ్ళని గూడా వాడనియను
ఉమ్
అది పాయిజన్ లాంటిది అనమాట మనకి ఇప్పుడు ఏం తెల్వద్ కానీ ఫ్యూచర్స్లో అది దానివళ్ళీ చానా నష్టం వస్తది మనకు
ఉ
సో అదిన్ వాడనమాట ఫుడ్ కలర్ ఏం వాడము
ఉమ్
ఇంతే ఇక ఏసేసి మూత టైట్గా ఉన్నట్టు చూసుకోవాలి ఒక మూత లూజ్ ఉంటే దాని మీద చేపోయిన ఒకప్పు
కదా మేడం రాయ గాదు కొంతమంది గ కొంతమంది పిండి పెడతారు
ఆ గిన్నె మీద పెడతాం అండి మేము కూడా కానీ పిండి అప్పటికప్పుడు ట్టడ లేకపోతే ఒ పెద్ద గిన్నా వాటర్ అన్న పెడతాం లేకపోతే రోకలు బండ గారాయ అంటే ఏత్తి పెడతాం అన్నమాట
కాదు మేడం కొంత మంది ఇలా కూడా పెడతారుగా మేడం కొంతమంది ఏం చేశారంటే బిర మొత్తం రాయ్ వేసేసిన తర్వాత ఒక బట్ట వేసేసి దాని మీద మూ పెట్టి దానిమద ఓనీళ బండయ్న
కంటే సైడ్ నుంచి మొత్తం స్మెల్ రావద్దు ఆ ఫ్లేవర్ మొత్తం లోపలే లాక్ అయిపోవాలి అనేసి అలా ఎస్తారు నేనైతే ఇలా చేస్తానండి అయిపోయాక ఒక టెన్ మినిట్స్ మంచిగా అంటే ఫుల్ ఫ్లేమ్ మీద పెడతాను ఇంకొక ట్వంటీ మినిట్స్ హాఫ్ ఫ్లేమ్ మీద పెడతా అనమాట పెడితే ఇక దానికి తగ్గట్టు ఆ స్మెల్ టేస్ట్ మొత్తం ఆడెపోతది అయిపోయాక జరిపి చూసి వెళ్ళ వచ్చె సాకే తీసేసి సర్వింగ్ చేసుకుంటాం అన్నమాట సలాడ్ గడ్ చేసుకుంటాం ఉల్లిగడ్డలు లేపోతే కీర నిమ్మకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని పెరుగుతో మజ్జిగా చేసుకొని
మ్మ్ హ్మ్ హు
ఉమ్
అయితే మేడం ఈ పెరుగుల్లో మీరీ కర్రీ పెరుగులో మిరపకాయ కడ్ జెసి ఎస్తారా మేడం
అ నేనైతే అదేం చేయనండి ఎందుకంటే నేను చేసిన బిర్యానీకి మసాలా అంతా బరాబర్ ఉంటది కాబట్ టి చేయ్య ఒకళు తక్కువ మసాల ఏసి చేస్తే చేస్తాలా
హ్మ్ మేబి కొంతమంది ఏం చేస్తారంటే ఇది మీచ మిర్చ్ ఆ మిర్చి కర్రీ చేస్తారు కొంతమంది ఏం చేస్త లేంటే పెరుగునా పెరుగుల ఇది మిర్చి కచ్చిమిిర్చి అనేది ఉంటాయి కదా మ పచ్చిమిర్చి అవి కొల్సి జెస్తారు ఉల్లిగేడ్డలు ఏస్తారు దాంట్లో
అవునండి
ఉమ్ ఒక్కొక్కళ టేస్ట్ ఒక్కొక్కళ ఉంటది మేబి
అంతే
థాంక్యూ మేడం మీరు చాలా బాగా మాట్లాడారు మేడం మీరు. ఈ రోజు శుభదినం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం.
థాంక్యూ సో మచ్ అండి.